కనెక్ట్ అయిందా వినిపిస్తుందమ్మా అ
చేసేస్ ర్రా వంట
ఆ చేసినాను తినాలి అన్నీ పెట్టినాను అ రెడీగా మా అయిన వస్తున్నాడు
హ్మ్ హు నేను తినేసి ఇంట్లోల్తో మాట్లాడుతుంటే మా అక్క వాళ్ళు చూసి ఈ రో కలర్ రైస్ ఎగ్ ఈ రోజు
అసలు నీకు రిండిందా
మా హాస్టలా ఫోర్ ఫైవ్
ఫోర్ ఫైవ్
ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్
ఫోర్ థౌజండ్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హ్రడ్
ఇంత బయట పోల్చుకుంటే తీస నువలే ఇంకా బయట అయితే సెవెన్ కె
ఆ
అట్లుంటది
మా ఊర్లో ఒక కాలే ఒక అమ్మాయి నీ కాలేజ్ జేఎంస ఐయింది లాస్ట్ ఇయర్ కవిత అని సీనియర్
మా సీనియర్ ఓకే సినియర్లుతో పెద్ద త చిల్లయో ఈ మాస్టర్స్ ఎలా అంటే టూ ఇయర్సే కదా వచ్చి లేదు లేదు టూ ఇయర్స్ ఏ
మేము చదువుతున్నాడు త్రీ ఇయర్స్ ఉన్నాను
ఓహ మాకు టూ నే
టు ఇయర్స్ ఏనా
టూ ఇయర్సే ఉ టు ఇయర్స్ ఏ
ఆ మేము చదివినపుడు త్రీ ఉండే ఇండియా వచ్చి టూ ఇయర్స్ ఎంసీఏ వచ్చి త్రీ ఇయర్స్ ఉండే
అలా ఏం లేదు టూ ఇయర్సే సో మేమ్ ఫస్ట్ ఇయర్ వచ్చిన ఫస్ట్ సేమ్ లో పెద్దగా ఎవ్వరు టచ్ లో అట్లు ఉండరు సకెండ్ సమ్ కోచ్ చలవు వాళ్ళ ప్రాజెక్ట్ అట్లు పోతారు అత సోర్స్ సీనియర్స్ ఎవరు పెద్దగా టచ్ లేరు ఎవ్వరు అసలు ఒక అక్క ఏ మునాఫీజా అక్క అని ఆ అక్క ఉందే అక్క ది మాఊరే అక్క
మీ ఆ నేను చెప్త కదా చె మేము చదువుతున్నప్పుడు మేము టూ ఇయర్స్ కంప్లీట్ అయినా ఇంకా వన్ ఇయర్ ఉంటుండ వాళ్ళకి
ఆ
కనుక్కో నీకు అంత డౌట్ ఉంటే త్రీ ఇయర్స్ ఎంసీఏ ఉన్ని మీదు ఇప్పుడు ఎప్పటి నుంచి టూ ఇయర్స్ అయిందో టూ ఎప్పుడు నాది టూ థౌజండ్ థర్టీన్ లో అయిపోయింది
ఉమ్ గేమో మరి
ఉమ్
టూ ఇయర్స్ మాకైతే టూ ఇయర్సే మేమ్ మా ముందు బ్యాచ్ టూ త్రీ బ్యాచెస్ వాళ్ళు కూడా టూ ఇయర్సే అను
అదే జుత్తుల ఇ ఇప్పుడు ఎప్పుడు వచ్చిందో తెలియదు నాకు కనుక్కుంటా యాక్చువల్ గా అది టూ త్రీ ఇయర్స్ ఉండే ఎన్సిఏ
ఆ న చేంజ్ చేసిన బెస్ట్ టూ ఇయర్సే త్రీ ఇయర్స్ అంటే కష్టం త
ఆ డిగ్రీ త్రీ ఇయర్స్ హె ఉంటది కానీ డిగ్రీ లే టు ఆఫ్టర్నూన్ లంచ్ ఆ తరువాత ఈ ఎంసి పొద్దు నుంచి సాయంత్రక ఇగులాడాలి ఇంకా
ఓ మకి ఫస్ట్ త్రీ సెమ్స్ మార్నింగ్ నైన్ టు ఫైవ్ ఇప్పుడు మాత్రమే మ్ ఇప్పుడు మాత్రమే టూ అవర్స్ అంతే
అంటే కాలేజీ టూ అవర్స్ ఎన ఇప్పుడు మీ
ఇప్పుడు లాస్ట్ సేమ్ ప్రాజెక్ట్ ఉం
అంటే ఫోర్ ఫోర్ ఫ క సెమ్స్
ఆ
మొత్త ఫోర్ సమ్స్ ఉంటాయి కదా
ఫోర్ సెమ్స్ లో త్రీ సెమ్స్ నైన్ టు ఫైవ్ లాస్ట్ సెము వచ్చి మార్నింగ్ నైన్ టు టూ అవర్సస్ కాబట్టి లెవెన్ టెన్ వరకు ఉంటది నైన్ టెన్ టు లెవెన్ టెన్, మరి ప్రాజెక్ట్ ఉంటుది, రివ్యూ ఒక ఫిఫ్త్ అ ప్రాజెక్ట్ చేస్
ప్రాజెక్ట్
నాది ఆ డేట డేటా సైన్స్ మీద ప్రాజెక్ట్
డేటా సైన్సా మీసి నా డేటా అనాలస్ తీసా
డేటా అనాలస్ట్ మీది మీరు చేస్తారు
ఆ దాని మీద జాబ్స్ బాగుంటాయి చూడు డేటా అనాలసిస్
మాకి మాకి డేటా సైన్స్ మీద మాకు బాగుంటాయి
మీరు డేటా సైన్సా ఓకే మాసిస్ చాలు డేటా అనాలిసిస్ చేసింది చేస్తుంది సాఫ్ట్వేర్ కో అది బాగుంటాయి జాబ్స్ అన్నారని ఇప్పుడు డేటా అనాలిసిస్ చేస్తారూ
దస్ ఇప్పుడు ప్రెజెంట్ అయి డేట్ సైన్సు అ ఏ డేటా సైన్స్ మిషన్ లర్నింగ్ మంచి ట్రెండ్ జాబ్స్ ఏమన్న ట్రై చేసి ఆ దాని బేస్ మీద ట్రై చేసుకుంటే బాగు
హహ
నేము దాని మీదే ఇచ్చా కొన్ని కొన్ని ఇంటర్వ్యూస్
ఆమ్
వచ్చినాయి కానీ లాంగ్ వచ్చినాయి ముంబై నాయిడా అట్లా ఉన్నాయి జస్ట్ వన్ మంత్ అన్న చేసి వస్తే మళ్ళీ మనం బెంగళూరు కి షిఫ్ట్ చేసుకోవచ్చు
హ్మ్ ఓకే ఓకే అనీ అక్కడ ఏమన్నా మీకు వర్షం వస్తుందా
ఏ
నాకేమొ మీకు ఎక్కడన్నా అక్కడ వర్షం వస్తుందా అంటి
లేదు
ఇప్పుడేమో మెరుస్తున్నట్టు అనిపిస్తుంటే నా
అ ఇప్పుడు ఎండా కాలం వర్షం వస్తదా
లేదు నాకట్ల అనిపిస్తుం
ఆ ఫుల్లు ఉక్కపోస్తోంది ఫుల్ ఉక్క బోస్తుంది
మొ మెరుస్తుంది అట్ల అటు సైడు ఆ మెరుస్తుంది మెరిపే అవి కనుకోవచ్చు అప్పుడే మెరుపులు రానీ మాకిక్కడ
మేబి వర్షం పడుతదా
చూస్తానం ఉండు మెరు అది మెరుప గాదా చూ
ఆ మెరు మాకు కావు మాకు ఎక్కువ కుబశ్రీ
ఆ
పో ఇంచే మా కొ ఆఫీస్ మకా మ ఏం లే కాలే వద్దం వస్తతం
చెప్పులు కాదు అక్కడ ఫ్లైట్స్ ఫ్లైట్స్ పోతున్నాయి అవి నా కల్ ఈ లైటింగ్ గుతుంద నిం కంద ఆర్ఫినబ్రల్ ఆలైటింగ్
అదే నేను అంటున్నా ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయింది వర్షం మాడాలకు మోసుకో మా డాడీ అంత మా డాడీ అంటాడు ఇప్పుడు ఒక సరనా పడుతుంది పంట పెట్టేకో ఏమో
అవును పంట పెట్టికి ఇప్పుడా ఇప్పుడు కాదు పడేది ఇప్పుడేనా ఆ అంటే ఆమె లేదు అనిపించింది వర్షంకి చేన్ల అన్నట్టు ఉంటాయి కదా పొలాలు వాళ అంటే మోటర్లె కుండా పొలాలకి వేస్తాం కదా సేండ్లు దాని తింటే వేస్తారు గా దానికి ఇప్పుడు వస్తది
అది మనకు అంత ఐడియా లేదు కనీ డాడీ అట్లా. తనింతే ఇప్పుడు గూడా, ఇప్పుడు ఆయ్ నాకు అట్లా అనిపిస్తది.
రానా.
డాడీ ఎప్‌అప్పెప్పుడన్నా, అట్లా అంటాంటడు.
ఊమ్మ్.
ఇప్పుడు మీ ఫ్రెండ్స్, ఎక్కడెక్కడ జాబ్ చేస్తున్నారు.
మా ఫ్రెండ్స్ అ? అసలు నాకీ ఎవ్వరూ, కాంటాక్లేక లేకుండా ఎల్లిపోయినారమ్మా అందరూ. ఒక టూ మెంబర్స్ ఉన్నార, అంతే కాంటాక్ట్. ట్లూ.
ఊహూ
ఓ నాకీ. కాంటాక్ట్ లో అన్ని మిస్ అయిపోయినయ్, నాది సిమ్ మార్చేసిన నా సెల్ పోయించి ను. సిమ్ మార్చేసినా, ఒ ఒటిలు. రాంగ్ కాల్ ఎక్కువ, సతాయిస్తుందింటే? సిమ్ మార్చేసుంటే, మొత్తం అని నెంబర్స్. ఈయూ వెళ్ళలిపోయినాయి, సల్లు పడిపోయినయిడి.
హ్మ్మూ.
గా సెల్లె, మా ఆయన ఇంగ సిమ్మే మార్చేస.
హాహా!
నాకు ఈ అక్కడ, నెంబర్ మిస్ అయిపోయినాయి. రకాస్ అంటే? కంపెనీ కాల్స్. ఒటీ లోన్ దెస్కో?, లోన్ దెస్కో అని. ఎక్కువ పొద్దుగుల ఆ నెంబర్ నుంచి వస్తది, యూనివర్సల్ బిజినెస్ అని. ఆ అత్. దే ఎక్కువ కాల్స్ వొస్తున్నది, ఆ బిజినెస్. ఎక్కడ జూసినా? కాల్ వొస్తది. కాల్ ఎత్తుకోక ఎత్తుతుంటే సూ. ఎన్ని సార్లు అని ఒత్తాను? రోజుకి ఇరవై సార్లు వొస్తది, ఆ ఫోన్ నెంబర్ నుంచి. గాంధీ పల్లి, కుసో గైస్. నన్నింగ, సిమే మార్చిపడేసినం. హ్మ్మ్!
ఆహా, మాది ఏం లేవ్! మా అంతా సేమ్ సిమే హాహా! లే, ఒక సిపే. సిస్ నుంచి వచ్చి చేస్తా. సేమ్ సిమ్మే ఒక సి సియస్ నాది
అ
నాదైతే సేమ్ సిమ్మే సిక్స్ ఇయర్స్ నుంచి యూజ్
ఓకే మంచి ఇప్పుడు ఇప్పుడు నేను ఇది వాడుతుండేది మాయంది నాకు మా ఆయన నెంబరు మా నా నెంబర్ మా ఆయన వాడుతున్నారులే ఇది మా ఆయన పర్మినెంట్ నెంబరు నాకు
అందుకేనా రాజు ఏదో నేమ్ వేరేవొ
ఆ అల్లు రా అజష్ నాడు కూడా టది ఓ మా న్ ఏ మది
నేను ఫస్ట్ లో ఆన్సర్ చెయకూడదు అనుకున్నా అవి ఏమో సారే మాట్లాడదాం ఎవరో మళ్ళీ బాగోదు అన్నట్టు
అవునా అవున్లీ జెంట్స్ కాబట్టి కాలేజీదు
ఆన్సర్ చేయూగుడదు అనుకుని సరలే ఏమవుతాది ఆ ఇప్పుడు కార్యాది ఉంది కదా ఎవరన్న చేస్తున్నారేమో అని ఆన్సర్ చేసిన మామూలు అంగి ఇలేకుంటే అసలు ఆన్సర్
అవునా ఆయిన బాగనే కాల్ లిఫ్ట్ చేసారు నీ కూడా ఇప్పుడు ఎందుకు కాల్ చేసానంటే నువ్వు మార్నింగ్ బిజీ మళ్ళీ నేను రేపు చేయాలనుకుంటే ఏ టైమ్ లో చేయొచ్చు నీకి
లేద్ రేప్ ఆఫ్టర్ నూన్ చేయం లెవెన్ టెన్ కు వచ్చేసాను ట్వెల్వ్ నుంచ ఆ ఫ్రీగా ఉంటారు.
మాట్లాడవా నాతో
హ్మ్
ఔ మావింగ టెన్నే అయినయ్ నీవెన్ని అయినయ్
ఆ ఫిఫ్టీన్ పైన్నే
ఆ ఫిఫ్టీన్ పైనే ఎన్ని రోజుల నుంచి వాన్ తొ చేస్తున్నావ్
ఆ
ఎన్ని రోజులాయ నువ్వు దీన్ని జేసి నీకేప్పుడు ఇచ్చారు వర్క్
సాటర్డేనే నాది
అవునా
మ్మ్
నిన్నచ్చారు
మ్మ్
మాట్లాడాను ఇదేర పోదు కందికు మ్మ్ హలో
చేయండి పర్లేదు పర్లేదు చెయ్యండి
ఆ రేపు నువు నాకు త్రీ కాల్స్ ఎట్లయినా గానీ రేపూ ఈవినింగ్ లోపల ఈ టైమ్ లోపల త్రీ కాల్స్ మాట్లాడు హ్మ ఇంకాక అమ్మాయి బాగానే నకు ఇంకా కాల్ ఎవరనా ఇంకొక అమ్మాయి పేరు పవిత్ర అనే ఇంకొక పాప మాట్లాడుతున్నా
మ్మ్
తిరుపతి అంట అమ్మాయిది సారీ అన్న ఫ్లో లో అన్నేస్య అమ్మాయి కూడా మాట్లాడుతుంది బాగానే రెస్పాండ్ అవుతుంది ఆ బాగానే రెస్పాండ్ అవుతుంది మ్మ్ వీడికి కాల్స్ ఏమన్నా తక్కువ వస్తే ఆ అమ్మాయిని నెబర్స్
ఆ ఓకే
తమ్ రెస్పోండ్ అవుతు లీ బానే మంచి అమ్మాయే మ్మ్ అయింది మనకి మాట్లాడబట్టి
టైమ్
హలో
పోతది అనుకుంటా సరిపోతది అనుకుంటా లో లో అలో మ్మ్ జెప్పే